హలో హలో
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి
ఓే
గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఆ బాగానే ఉన్నా అండి మీరు
ఏం లేదండి ఆ నేను ఇంకా బాగున్న రండి
ఎన్న
ఆ లంచ్ అయిపోయిందండి. లంచ్ అయిపోయింది
తారు మరి నెట్ లో ఆ
లంచ్ లోనా టమా ఆ టమాటా కర్రీ చేసినాం పెిండి ఫ్రై చేసుకున్నాం
మ్ హు టమాటా కర్రీ చెస్ అ మ్ హు అ కా పిల్లు ఏమి చేస్తున్నారు నేను చిక్కుడుకాయ చేసినా అండి
అవున మ్
పిల్లలకి టమాటా చేసిన
ఆ పిల్లలు తిన్నారు ఎక్కువ పప్పుస్ ఎక్కువ తింటారు టమాటా కర్రీ తింటారు కదా
కాని ఇగ వాళ్ళ కోసం
ఆ అవునా ఆ ఇంకా వాయిస్ సరిగా వస్తలేదు మీది హలో కట్ కట్టయి వస్తుందమ్మ వాయిస్
ఆ
అవును
అ
ఇప్పుడు సరిగా వస్తంది ఇప్పుడు సరిగా వస్తుంది
ఓకే ఓకే
మ్
ఇంకా ఏంటి చెప్పం డి
ఆ చెప్పాలి మీరు మళ్ళా ఈవినింగ్ చేసుడేమో కర్రీస్ కర్రీస్ చేసుడేమో
ఆ లేదు లేదండి చిక్కుడుకాయ అయితది టమాటా కర్రీ కూడా అయితదండి
ఉ
ఇంకా చెప్పండి మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమా
ఏంటిదిీ
ప్రయాణాలు చేయడం జర్నీ చెయడం
ఆ జర్నీ చేయడం చాలా ఇష్టం
మ్ హు అంటే మీ ఫేవరెట్ ఏదైనా ఊరు ప్లేస్ ఏదైనా ఉందా
ఆ అవును ఉంది నేను ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా
ఓకే అదేనా మీ ఫేవరెట్ ఊరు
అవునండి
మ్ హు
ఆ
అందరికి ఇట్లనే ఉంటదండి అంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఊరు
ఔ అవును మా పిన్ని ఉంటది అక్కడ మా అత్తమ్మ వాళ్ళు చాలా మం చూసుకుంటరు
గ్రేటే అండి అత్తమ్మ వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటరంటే ఈ కాలంలో
అవునండి మా అత్తమ్మ వాళ్ళు చాలా బాగున్నారు
ఊహు
ఊ
ఇంగా ఏదైనా ఊరికి ఎళ్ళాలి అని ఏదైనా ఉందా ఆ హాబీ మీకు
ఆ అ ఆ ఉందండి
ఎక్కడి కెళ్ళాలనుందండి మరి
ఆ మక్క మాకి ఉంటది గదా కాబా మక్క అది ఆ అక్ అక్కడికి ఎల్లాలని ఉన్నది
ఓకే ఇంకా వేరే ప్లేసెస్ కి ఏ ఏమైనా ఉన్నాయా
అంటే ఇట్లా తిరగడానికి అంటే గోవా ఇట్లా మ్మ్ అట్లు ఆ ఇట్లో ఉన్నాయి
మనాలిలో వింటర్ సీజన్ లోనే ఎళ్ళాలి
ఆ
మంచిగుంటది
అవునండి
ఉ
ఊ ఇంకా
ఇంకా ఏంటి చెప్పండి మాహారంలో ఏమిష్టం
ఆ ఏమ్టిదండి
ఆహారంలో ఫుడ్స్ లో ఫుడ్ ఫ్రూట్
ఆ ఫుట్లనా ఫ్రూట్లో నాకు వాటర్ మిలన్ చాల ఇష్టం
ఊహు
ట్రుమ్లాన్
ఊహు
మ్మ్
అది ఈ ఫుడ్
అది ఫుడ్స్లా అంటే నాకు బిర్యానీ ఇష్టమండి
ఊహు మంచిదే మండీ గుడా మంచిగానే ఉంటది గదా
అవునండి ఇగ మనం ఇంట్లో అంటే ఎక్కువ బిర్యానీనే చేసుకుంటాం గదా
అవును ఇగ మంది చేయడం అంటే అంత పెద్ద ప్రాసెస్సు
అవును ఇంటికాడ చేయలేం గదా బయటికి వెళ్ళి ఎప్పుడైనా తినొచ్చే
తినచ్చు ఆ తినడం బెటరే బయటికెళ్ళి ఆ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా గాని మండీ టేస్ట్ రాదు
ఆ అల్లు వేరే వేరే ఏస్తారు గదా యేమన్నా అట్లా మ్ అట్లా. హా అది ఇంకా అబ్బా బయటిదే మంచిగా అనిపిస్తది అవి
ఆ అదేమో మోయాన్యూస్స్ ఇస్తారు ఏది ఏదో ఇస్తారు.
అవును అవునండి ఆ అది చికెన్ ఆ అ దా అది ఇంకా సపరేట్ గా చేసి
పెడతారు పైన అంతే కానీ ఇగా దానికి పేరు నుమ్మంది
ఆ అదే టేస్ట్ కొంచెం వేరే ఉంటాది వాళ్ళు ఏమన్నా వేస్తారు కదా స్పైసీది.
అదే ఇగా ఫ్లేవర్ అనేది బగారా రైస్ కి రాదు.
ఆ
బిర్యానీ రైస్ దస్తది.
బాస్మతి రైస్ ను అట్లా తేస్తరు మ్ దానికేమో మంది పేరు వచ్చింది
మ్ ఇంకా ఏంటిది
ఇంకా చెప్పాలండి
ఇంకా ఏంటి విశేషాలు మరి
ఆ ఇంకా వెదర్ ఇప్పుడు మధ్యాహ్నమే ఎండ ఎళ్లింది లేకపోతే బో పూల్ గానే ఉండే
హ్మ్మ్ ఇక్కడ కూడా ఎండ ఎళ్ళింది ఇప్పుడే
ఆ అవునా
ఓ గ్ హొ
ఇంకా కాదండి మల్లా అండుకోవాలి.
వండుకోవడమేనా
అవును
హ్మ్మ్
హ్మ్మ్
అయినాయ చిన్న చిన్న పనులు ఇంత ఇంటి పనులు
ఆ అయినాయి. మ్ హ్మ్మ్ ఇంకా బోల్ తోమ్ముడు ఇప్పుడు కొంచెం ఎండనే ఉన్నది కదా.
హ్మ్మ్
హ్మ్మ్ కొద్దిసేపు అయినాంకా
తోముకుంటారా
అవునండి
హ్మ్మ్
హ్మ్మ్
మాయంటే రాడు గుచ్చుకున్నదండి ఇప్పుడే.
అయ్యోట్లా ఎట్లా అండి
నీళ్ళ కోసం అని బయటికి వెళ్ళిండు పైప్ పెట్టిండు ఆ పైప్ దగ్గర రాడ్లుండే రెండు గుచ్చుకున్నాయండి బాగానేైంది ఫుల్ రక్తం పోయింది ఇక
అమ్మో పాపం ఊ
ఇప్పుడే వెళ్ళకూడ హాస్పిటల్ చూడ్లే
ఆ
హాస్పిటల్ కెలిండు ఇప్పుడే మళ్ళలి ఇంజక్షన్ తీసుకొని వచ్చిండు ఇంకా మాకు తెలిసిన ఆయన ఉన్నారు మా వాప్
ఆ ఆ అవునా
ఉ ఆయన దగ్గరికి వెళ్ళి ఇగ ఆయన కూడా మందులు ఇచ్చిండు పట్టి కట్టిండు పట్టుకొని ఇప్పుడే ఇంటికి వచ్చిలు
అవునా
ఊ బాగా ఘోరంగా అయిందండి దాని వల్ల ఇక నా పని అనేది లేట్ అయింది ఇక
ఆహా
అందరు వచ్చిలు చూడ్డానికిగా
ఆ ఇగ అస్తర్ గదా
ఆ
ఇంకా మరి ఇప్పుడు పండుకున్నడా
ఆ పనుకుం పడుకోలే బెడ్ మీద ఉన్నాడు మంచం మీద పిల్లలతో
అవునా
ఊ పిల్లలు ఎక్కడా పడుకొని ఇస్తారండి
ఆ పిల్లలు పడుకొనియరు
ఊ
ఏ
వాళ్ళతోనే ఆడుకుంటున్నాడు
ఆ
ఊ
ఇంకా
నైట్ వర్షం వచ్చిందా అండి అట్ సైడు
ఆ టూ డేస్ నుంచి కంటిన్యూ ఉన్నది వర్షం ఇటు
ఆహా ఇక్కడ అంతగనం ఏం లేదు నైట్ వచ్చింది లెవెన్ థర్టీ వరకు
అవునా
లెవెన్ థర్టీ వరకు వచ్చింది బాగా అది గోరంగా వచ్చింది ఇగ మ పీరిలు మా ఏమంటర్ పుల్ల మధమ చేస్తుండే
ఆహా నైట్ న నైట్ లేసిందా మీకి
మాకేయ్ అంటే మార్నింగ్ త్రీ ఫోర్ కి లేపుతారు కదా అంతాగ్ ముందు ఇగ అందరికి స పీరిలో స్తయి ఎగురుకుంటుంటలిగా ఆ అప్పుడుే అప్పుడే ఫుల్ వర్షం మచ్ చింది ఇగ
అయ్యో
మ్
సరే అండి ధన్యవాదాలు
మా సైడు బాగా మంది వస్తారు పీరీలు
అవునా సరే అండి మరి బాయ్ సరే బాయ్